హలో వినిపిస్తుందా ఇనిపిస్తుంది ఇనిపిస్తుంది మీకు వినిపిస్
చెప్పండి ఆ వినిపిస్తుందండి
ఆ చెప్పండి
మందిని ఇలా ఉన్నారండి మీరు బాగున్నారా
బాగున్నానండి బగు బాగున్నా అండి
అహ ఓకే అండి ఏం చేస్తున్నారండి
ఏం లేదు ఖాళీగానే ఉన్నాము
ఆ
చదువుకోవాలి అని ప్రయత్నిస్తున్నాము
మేము కూడా అనుకుంటున్నాము కానీ డైలీ ఏదో ఒకటి పనిగలా కుదరట్లేదండి
అవునా
ఆ
మీరిప్పుడు ఏం చదువుతున్నారండి
మాది ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్ అండి
ఒకే ఒకే ఒకే అండి
గవర్నమెంట్ జాబ్ ప్రిపేర్ అయిదాం అనుకుంటున్నమండి
గవర్నమెంట్ జాబ్సా
అంతె
ఓకే అండి మంచిదే చాలా మంచి చూషాను
చెప్పండి ఈరోజు దేని గురించి మాట్లాడదం చెప్పండి
ఈ రోజు మనం వచ్చేసి పండగల గురించి మాట్లాడదామండి
ఓకే ఓకే పండల గురించి మాట్లాడదాం
ఆ బేసిక్గా మనకు తెలుగు సాంప్రదాయానికి ఎన్ని పండుగలు ఉంటాయి కానీ చాలా పండుగలు ఉంటాయి కదండి
చాలా పండగలుంటాయి
ఆ కొన్ని చెప్తారా అయితే
మేము వాటి పేరు చెప్పాలా ఇప్పుడు మనకు జానవరిలో వచ్చేస్తే అది మనకు ముందుగా సంక్రాంతి పండుగ ఉంటుంది నెక్స్ట్ ఫిబ్రవరికి వచ్చేస్తే శివరాత్రి పండుగ ఉంటుంది మార్చ్ ఇలా జూను సో ఇలా వస్తూ పోతుంటే ఏమి ఉగాది వస్తది
నెలలువారుగా ఒక పండగ ఉంటుందండి మన తెలుగు సాంప్రదాయం
అవును అవును అవి నిజమే నీకు మనం మీరు సంక్రాంత్రి పండగ గురించి మనము
సంక్రాంత్రి పండగన్ని సంక్రాంతి పండగని అంటే మన తెలంగాణలో అంతా కాదని ఆంధ్రప్రదేశ్ లో బాగా జరుగుతదని కోలం మర్డాలని జాక్పాట్ ఆటలని చానా చానా వివిధ రకమైన ఆటలు చాలా ఆడతారండి చాలా ఫేమస్ అండి ఆడ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి
ఇగ మన తెలంగాణలోలకు మన తెలంగాణకు వచ్చేసి దసరా పండుగని చాలా ఘనంగా జరుపుకుంటారు ఈ విషయం మీకు తెలిసింది కదా
చేస్తారండి వచ్ వచ్చే నెలలో స్టార్ట్ అవుతుదండి ఆ బోనాలు గిట్ల ఫేమస్ వన్ ఆఫ్
అవును బోనల పండుగలో ప్రత్యేకత ఏంటి అసలు ఎందుకు జరుపుకుంటారు అనే ప్రొసీజర్ ఏమన్నా చెప్తారా మీరు
బోనాల పండగ అంటే మాకంతా తెలియదు మేమెప్పుడు చేసుకోలేదు బాగా హైదరాబాద్ సిటీలో సైదరాబాద్ సిటీలో ఉన్న వాళ్ళ కి అయితే బాగా తెలుస్తుందిని దాని గురించి బాగా మల్కంపేట్ ఎలమ్మ అని చాలా చాలా టెంపుల్స్ ఉన్నాయి అమ్మ వారికి సంబంధించి
అవును చాలా టెంపుల్స్ ఉన్నాయి నాకు కూడా ప్రత్యేకంగా ప్రొసీజర్ ఎలా ఉంటుందని తెలిదు అందుకే నేను మిమ్మల్ని అడిగాను మీకేమైన్నా తెలుసా అని చెప్పే
హైదరాబాద్ సిటీ వాళ్ళు నడితే మాత్రం బాగా చెప్తారండి బ కాంటాక్ట్ అయితే మనం తెలుసుకోవచ్చు పూర్తి వివరాలు ఆ పండుగ గురించి
అవునవును
మన ఆ చెప్
మీరు ఉగాది జరుపుకొని ఉంటారు అందరూ
అర్థం కాలేదండి
ఉగాది ఉగాది జరుప్
ఆ ఉగాది అందరు జరుపు
అయితే ఉగాదిలో కొన్ని రుచులు
ఆ షడ్రుచులు ఆ షడ్రుచులు ఉంటుంది ఆ షడ్రుచులు ఉంటాయండి ఆ గుర్తున్నాయి అవి తీపి పులుపు ఉప్పు చేదు ఇంకా ఇంకా కొన్ని ఉంటాయండి ఇంక మూడు నాలుగు రకాలు ఉంటాయండి అట్ల అన్ని కలిపి ఒక షెడ్ రుచులో పచ్చడిని తయారు చేస్తారు
మన తెలుగు వారకి ఉగాది పండగే కొత్త సంవత్సరం పండగగా మనం అందరం జరుపుకుంటూ ఉంటాం ఈ విషయం ఇప్పుడు మీకు తెెలుసు కదా
ఆ అవునండి మీ విషయం కూడా మనం
ఇంకా ఇంకా ఏ పండగలు ఇంకేమన్నా తెలుసా మీకు
ఏమనా దసరా దీపావళి ఇవి కూడా చాలా బాగుంటాయండి బా జరుపుకుంటూ ఉంటారు
అసలు అసలు దసరా ఎందుకు జరుపుకుంటారు తెల్
దసరా తెలుసండి కొంచెం రా రాముడా మాకు తెలియదుండి మీరు చెప్పండి
ఓకే ఇప్పుడు మనకు దసరా అనేది అన్నది ఎందుకు జరుపుకుంటారంటే మనకు శ్రీరాముడు ఉంటాడు కదా శ్రీరాముడు సీతాదేవి గ కలిసి రావణుి చంపిన రోజుగా దసరా పండుగను జరుపుకుంటారు అయితే మన రాముడు లంకకి పైన యుద్ధము ఒక ఆ టెన్ డేస్ పాటు ప్రయాణించి చేస్తాడు సో ఈ నవరాత్రులలో ఈ పండుగ చేసి లాస్ట్ రోజు రావణుి దానిస్తారు దసరా రోజు ఈ విషయం మీకు తెలిసిందే కదా
అవునండి దహన ఇస్తార
అవును ఇక మనకు దివాళి అప్పుడు ఎవరిని కాలు వస్తారు తెలుసా మీకు
దివాళి అప్పుడు తెలవదండి చె
దసరాకి ఎవరి కాలుస్తారో తెలుసా
దసరాకు రావణని కాలుస్తారు
ఆ దివాళికి నరకాసురుడు కాలుస్తారు
దివాళి కి ఆ అవునండి
మీకు నరకా సూర్యుని ఎందుకు కాలుస్తారు నరకాసు సూర్యుడు అసలు ఏంది అనే ప్రొషీజర్ తెలుస
మేము దీపావళి పండుగ జరుపుము కుంటామండి నోములు అని ఉంటాయి కేదారేశ్వర వ్రతం అని ఉంటాయి ఇవి సాంప్రదాయంగా జరుపుకుంటాము మేము
అన్నను అవును ఇక ప్రత్యేకంగా ఈ పండగ ఎందుకు వచ్చింది ఇలా వచ్చిందని తెలుసా మీకు ఏమన్నా
ఆ లేదండి
పోనీ నన్ను చెప్పమంటారా
ఆ కొద్దిగా ఎక్స్ప్లెనేషన్ ఇస్తా అంట
మనకు నరకాసురుడు ఒక రాక్షసుడు ఉంటాడు అతనికి ఒక వరం ఉంటది ఏం వరం ఉంటదింటే అతను వాళ్ళ తల్లి చేతిల తప్పితే ఎవరి చేతిలో చనిపోకూడదు అని సో క్రి నోడి సత్యభామ భార్య సత్యభామ ఏంది అంటే నరకాసురుడు యొక్క తల్లి ఎవరు అంటే భూమిది భూదేవి భూదేవి నెక్స్ట్ జన్మలో మనకు ఎలాంటి సత్యభామగా పుడుతుంది పుట్టిన పుట్టినప్పుడు సత్యభామ వాళ్ళ కొడుకు అని తెలివకుండా వాన్ని చంపేస్తది నరకాశన్ని చంపేసిన తర్వాత రియలైజ్ అయి ఏంధంటే తన కొడుకు అని చెప్పేసి సో ఇలా మన నరకాసురుడు చనిపోతాడు ఇందుకు దీపావళి జరుపుకుంటామ్ మనం
ఆ అవునండి అవునండి
ఆహ సో ఇంకా ఇంకా మీరు చెప్పండి మీకు ఎలాంటి పండగల అంటే ఇష్టం అసలు ఏం ఇ అసలు మీరు మీరు మీకు ఎక్కువ ఎలాంటి పండుగలు ఇష్టం చెప్పండి
ఉగాది ఇష్టమ అండి బోనలు ఉగాది ఉగాది అండి కొత్త సంవత్సరం వస్తుందిగా మనకు
అవును
దాని ఇకా బోనాలు కూడా బాగా జరుపుకుంటారండి ఒకసారి రావాలండి అయి హైదరాబాద్కి వచ్చి ఒకసారి ఇలా జరుగుతుంది అంత దాన మనం ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే ఈసారి వద్దాం అనుకుంటున్నామండి హైదరాబద్
మంచి పని అది ఒకసారి హైదరాబాద్ వచ్చి చూస్తే బాగుంటుంది అన్ని చాలా బాగా జరుగుతాయి ప్రొసీజర్ అనేది మనము పెద్దగాయినా కొద్దీ అసలు ఇలా జరుపుకుంటున్నారు అనే
మెయిన్ గా ఫేమస్ కోల్కొండ బోనాలు అని అంటే చాలా గోల్ ఆ గోల్కొండ బోనాలు అత్యున్నతపు పండుగగా పిలుస్తారండి అక్కడ గోల్కొండ బోనా చేసేటప్పుడు బా అంగరంగా వైభరంగా జరుగుతుంది
అవునవును మీరు సంక్రాంత్రికి పతంగులు ఎగిరిస్తారా
ఆ ఆ అవునండి ఎగరేస్తామండి అది అలవాటు పడ్డ సాంప్రదాయమండి
అదే అదే అదే అండ్ ప్రతి పండకి చిన్న చిన్న ప్రత్యేకత చిన్న చిన్న తేడాలుంటాయ్ అవి చిన్న చిన్నవె ఎక్కడ ఏ పండక్కి ఏం జరుపుకుంటాం చిన్న చిన్న తేడాలు మీరు చెప్తారా
చిన్న చిన్న అంటే సంక్రాంతి కంటే చిన్న ఇట్ల ఎడ్ల పండ్లను తీసుకురావడము ఇంకా
ఇగ అదే సంక్రాంతికి అయితే పతంగులు ఎగిరిస్తాము దసరా గైతే అద జం ఆగి తెచుకుంటాము వినాయక చవితికి వినాయకుడిని కూర్చోబెడతాము ఇలా దివాళికి టపాకాసాలు టపాకాయ పేలుస్తాము ఉగాదికి ఉగాది పచ్చడి చేసుకుంటాము సో ఇలా ఇలా ఇంకేమన్నా తెలుసా క్రిస్మస్ ఇలాంటివి చెప్పండి
క్రిస్మస్ అంటే క్రిస్టియన్స్ వాళ్ళు బా జర్ కుంటారండి అది వాళ్ళకు అత్యున్నత పండుగంటె అదొక్కటే ఉందండి వాళ్ళు బాగా జరుపుకునేదంటే
ఎక్కించుకొచ్చేసి ఈద్ అండ్ రంజాన్ జరుపుకుంటారు ఈ విషం మీకు తెలిసిందే కదా
కూడ బానే జరుపుకుంటారు
అవును అవును వాళ్ళు ఇఫ్సర్ పార్టీ అనేది చేసుకుంటారు ఏ విషం మీకు తెలుసా
ఆ అవునండి తెలుసండి మనం చాలా సార్లు మన వెళ్ళా మండి మన ఫ్రెండ్స్ తో
అవునా సో అలా అక్కడ ఇలాంటి సెల సెలబ్రేషన్స్ అనేది జరుగుతాయి ఆ వాళ్ళ పండగలు
అలాంటి సెలబ్రేషన్స్ ఏమి ఉండవండి వాళ్ళు లెస్తరు మార్నింగ్ ఫైవ్ ఓ క్లాక్ అట్ల లేసి నమ నమాజ్ చేసుకొని వచ్చేసి ఇంట్లో అందరు కూర్చొని అట్లా సేమియా పాయసాన్ని తినుకుంటూ మా మాట్లాడుకుంటు ఉంటారండి మల్ల అలాగే ఫ్రూట్స్ ఆల్ టైప్ ఆఫ్ ఫ్రూట్సు ఖజూరా దానిమ్మ డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి అన్నీ చాలా ఉంటాయండి వాళ్ళ దాంట్లో ఇఫ్తార్ పార్టీలు
అలా అయితే మీరు చాలా సార్లు మీకు మంచి మిత్రులుండి మీరు చాలా సార్లు వెళ్ళి ఉంటరు అయ్
ఆ ఎల్లుంన్నామండి వాళ్ళ షాది కూడా బాగుంటుందండి
షాది
ఆ య ఎస్ వాళ్ళ పెళ్లి వాళ్ళ భాషలో షాధి అంటారండి
ఓకే ఓకే పెళ్ళి కూడా చాలా ఘనంగా అండ్ డిఫరెంట్ గా జరుపుకుంటారు అంటారు
వలిమి అని అంటారండి
ఏమంటారు.
వాలిమి ఆహ్.
యా.
వాళ్ళ ఫుడ్ కూడా చాలా బాగుంటుందండి చాలా. డిఫరెంట్ టైప్ ఆఫ్ ఐటమ్స్ పెడతారండి వాళ్ళు.
ఆవ్ రకరకాల ఫుడ్డ ఐటమ్స్ పెట్టి చాలా ఘనంగా. ప్రతి పండగలు చేస్తారు వాళ్ళు కదా.
అవును డాయ్.
ఇంత మంచి గొప్ప ఇన్ఫర్మేషన్ తెలుసుకున్నందుకు చాలా ధన్యవాదాల అండి.
అవునండి చాలా థ్యాంక్ యూ అండి మీకు కూడా.
ఓకే.
ఇంకా రైట్ ఆహ్ ధన్యవాదాలు అండి ఓకే అండి రైట్.